హలో
హాయ్ బాగున్నావా
బాగున్నాను నువ్వు
ఆ బాగున్నా
ఎం జేస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడే తిన్నా
ఏం కర్రీ
ఎగ్ చేషిన బయిల్డ్ ఎగ్
అ
తిన్నవా నువ్వు ఏం కర్రీ
నేన్ పోటాటొ ఉన్ను చారు ఎసా
ఆహా మేమ్ మధ్యాహనము పప్పు బెండకాయ చేసినాం
అ అంటే పప్పు వేరు బెండకాయ వేరా రెండు కలిపియా
కలిపి ఏ చేస్తారా
కాదు మరి పప్పు బెండకాయ అంటే
వేరే వేరే ఆ ఇప్పుడు ఎగ్ చేయ్మన్నా నేనే బాయిల్డ్ ఎగ్ చేసింది అవి ఆయిల్ ఫస్ట్ ఫ్రై చేస్తారు కదా
అవును అంటే బాయిల్డ్ కర్రీయా లేకపోతే జస్ట్ ఓన్లీ బాయిల్డ్ ఎగ్గేనా
ఆహ కర్రీ
ఆనియన్స్ విత్
నండ్ టొమాటో
బాగుంటది
ఉహ్మ్ ఈ నార్మల్గా బాయిల్ చేసింది దేనుడు కన్నా ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఉప్పు కారం ఎసి పసుపు ఎసి ఫ్రై చేస్తే స్కిన్ కొంచెం ఇట్లా అయితది కదా
అవును వాటిక్ నాట్స్ పెట్టి కట్ చేస్తున్నాది వేయించితే
ఉమ్ ఉమ్ మన బయట హోటల్ టేస్ట్ వస్ తది ఉమ్ ఇప్పుడే తిన్నా ఇంకా అందుకేనే నీతోటీ మాట్లాడుదామని
వెళ్ళినావా ఎక్కడికైనా టూ టూరిస్ట్ ప్లేస్కి లే క్పోతే ట్రిప్స్కిళ్ళినావా
టూ ఏమేల్లలేదు గని సమ్మర్ గదా నాన్నమ్మ వాళ్లింటికి అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి పిన్ని పెద్దమ్మలు ఇటు ట్రిప్ ఎసినాం కజిన్స్ అందరం కల్సి చెరువులక్ ఎళ్ళడం అట్లా
వన్ అంటే వన్ మొత్తం అందరింటి
ఆ మ ఇగ ఇప్పుడు మళ్ళా దస్ స్రాకి మళ్ళా ఈ సమ్మర్లోనే ఈ రెండు టైమ్స్లోనే మనకు ఉంటది గదా
ఏంటిది అవును సమ్మర్ లోనే అందరూ ఫ్రీగా సమ్మర్లోనే ఉంటారె చాలా మంది
ఆ పిల్లలకు చిన్న పిల్లలకు అందరికి కూడా ఈ టైమే బెస్
అవును ఉమ్ మళ్ళీ రాదు వన్ ఇయర్కి ఒకసారి వస్ తది కదా అందరి ఇంటికి మళ్ళ ఏదన్నా అకేషన్ అయితనే జస్ట్ అట్లా వన్ డే టూ డేస్ వెళ్లేసస్తాం
ఏమన్నా దేవుడిక్ చేసుకున్నా కూడా లేకపోతే పెళ్ళిళ్ళు ఉంటా అ ట్లాంటి టైమ్స్లో గలుసుడు అయితది గనీ ఇగ సమ్మర్ హాల్డేస్ ఇది ఒక బెస్ట్ అని చెప్పేశి అందరం అనుకు కున్నాం అనుకొని ఫామ్ హౌస్ కూడా బుక్ చేసుకున్నాం
అయింద్ ఎళ్లారా మరి ఫామ్ హౌస్ కి రిసార్ట్
ఆ వెళ్ళం వెళ్ళం ఆ చేసిన స్విమ్మింగ్ పూల్ ఉంది అందరం పిల్లలము దొబ్బు కండుడు అందుల ఆడుకుండు రాధు ఈగ ట్రై చేశిన అదెం కట్టుకోలే గని నార్ నార్మల్ గా మనం ఎప్పుడైనా గంగా స్నానం అట్టటి ఇటున్నా కూడా చేస్తాం కదా సో అట్లా కొంచెం ఆడుకున్నాము బయట నుండి స్విమ్మింగ్ పూల్ నుండి దొబ్బుడు ఆయి డజే బాక్సెస్ పెట్టుకొని అందులో డ్యాన్స్ చేసాడు ఆ టైం వరకు అమ్మ వాళ్ళు కర్రీ చేయడం గాని
వంట అక్కడ కుకింగ్ అక్కడేనా మా మీరే వేసుకున్నారా ఆ
చికెన్ ఒక ఫైవ్ కేజెస్ అట్లా తెప్పించుకుని ఇట్లా పెద్దవాళ్ళు చేస్తుంటే చిన్నపిల్లలు అందరు కలిసి ఆడుకున్నాం తర్వాతా ఆ అవును తర్వాత ఈ అదిగి కుక్ అయిపోయే టైంకీ వాళ్ళు కూడా వచ్చారు అందరి స్నానం చేసి అది ఇది మంచిగా తర్వాత ఇక ఫ్రెష్ అయినాక తిని మళ్ళ నైట్ డ్యాన్స్ లేసి ఇక రిటైన్ అయినా మాదొక మెమోరీ అనుకోవాలి వన్
బాగా అనిపించింది ఎంజసారు కజిన్స్ అంతా
అంటే అదొ ఒక మెమ్మొరీగా
ఆ
ఫామ్ హౌస్ లో అంతంత మని పెట్టే బదులు మనం
అంటే ఏద ఏదైనా ఏంటి అంటే అ ఇప్పుడు టెంపుల్స్ క వెళ్లాలి నాన్ వెజ్ తినే టెంపుల్స్ కి ఎల్లి అసలు అ
ఆ రైట్ రైట్ అది అవును ఓ ఇప్పుడు మా దగ్గర ఎల్లరమని ఉంటది ఫేమస్ ఎక్కడెక్కడో ఎన్నో డిస్ట్రిక్ట్స్ నుండి వస్తారు మన ఆంధ్రా నుండి కూడా వస్తారు మా మాకేమో దగ్గర అ ఎ అయితే సండే వెడ్నెస్డే అదే ఈ సమ్మర్ టైమ్ లో మొన్న మొన్ననే రీసెంట్ గా ఏప్రిల్ లో నేను వెళినమా ఫ్యామిలీతోనే అట్లా ఎ కాబట్టి నాన్ వెజ్ దేవుడిది అందరు మేకలు కోస్తారు ఇట్లా చేస్తారు సో మేం కూడా వెళ్ళినాం అన్నటు రెండు కార్లుట్టుకొని టాటా ఏసీలు పటుకొని పోయినాం ఇది కూడా మంచి ఫీల్ వచ్చింది
బా అనిపిస్తుది కదా మేను కూడా మేను కూడా వెళ్ళిన మేము కూడా ఫ్యామిలీ తోటి వెళ్ళి దర్శం అయిపోయినాక కింద కిందికి వచ్చి కింద కొంచెం దూరం అక్కడ పొలాలు ఉంటాయి అక్కడ అన్ని తీసుకొని వెళ్ళినాం
ఉహ్మ్
అక్కడే నా కోడి సుకొని కోపించుకొని వచ్చి వంట వేసుకొని తిని మంచి రిటర్న్ అయినాం మొన్న మేము ఏం చేసామంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఇ గెట్ అంటే జస్ట్ ఓన్లీ ఫై సిక్స్ మెం ఎయిట్ అన్నమాట మామిడి తోటలు ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళకి అక్కడికి క వెళ్ళి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్పెషల్ చేసుకొని వెళ్ళి
ఆహా
మంచిగా ఎంజాయ్ చేసి గేమ్స్ ఆడుకున్నాం పిల్లలు అక్కడ అంటే టైం
వేస్ట్ అయితది అవును
ఏటి ఒక ఒకరు కుక్ చేసింది ఇంకోకరు కుక్
ఆ ఆ అందరు ఒక్కొక్క రకం చేసి అక్కడ పోయినాక అందరు కలిసి
ఆ ఆ పిల్లల పిల్లలే మేము మేమే మా చాలా ఎంజాయ్ చేసాము బాగా అనిపించింది. మళ్ళీ మ్యాంగోస్ ఉన్నాయి అక్కడ మంచిగా తినేసి మళ్ళీ మళ్ళీ రిటర్న్ అయిపోయాను.
ఆహా ఇట్లా మళ్ల ఇప్పుడు కలుస్తాం కదా స్కూల్ డేస్ లో ఉండే మనము మళ్ళ ఈ టైంకి కలిస్తే అందరు ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు బావుంటది. అంటే అప్పట్లో మళ్ళా మెమోరీస్ గుర్తు తెచ్చుకొని మాట్లాడుతూ ఉంటే
అవునవును
టైం అసలు తిందరగా గడించి పోతది.
తొందరగా గడిచిపోతది అసలు కదా ఫ్రెండ్స్ తో ఉన్నామ అంటే అసలు టంక్ టైం తెలియదు కదా మ్
ఇప్పుడు నార్మల్ డేస్ లో గడువు అంటే అ
అసలు గడవది ఫ్రెండ్స్ తోట అయినా ఏం కాదు ఫ్యామిలీ తోనాయనా వెళ్ళ కానీ ఫ్రెండ్స్ తోటి అయితే అన్ని షర్ చేస్
అవును మ్ ఇంకా ఫ్రీగా ఉంటాం ఫ్యామిలీ కన్నా అ ఆ
సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసినాం గేమ్స్ ఆడినాం మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. ఇంకో డే ఉంటే బావుం అనిపించి
ఆహా అవును ఇట్లాంటి మనిషిగా ఏం చేసే టై లో తొందరై
అవును మెమోరీస్ తొందర అయిపోతది అసలు టైమ్ ఇంకా ఉంటే బావుంది అనిపిస్తుది.
అవును ఉ అవును ఇవి చార్మినార్ చార్మినార్ ద గ్గర బ్యాంగిల్స్ ఫేమస్ కదా అ తెప్పించుకున్నారా?
లే వెళ్ళినప్పుడు తీసుకున్నాను బావుంటాయి. నేను బ్యాంగిల్స్ ను ఇయర్ రింగ్స్ తీసుకున్నా
ఆహ ఓకే బ్యాంగల్స్ బాగుంటాయి గాని ఇవి ఒక దానితోటి ఇట్లా కాల్చి ఇట్లా
ఆ లేదు అ అట్లా నేను ఉంటే అట్లా నేను అలే వెళ్ళలే అక్కడికి అసలు జస్ట్ బయటనే తీసుకొని వచ్చేసిన రియల్ గానే మనం ముందు ఏ కలర్ కావాలంటే అది చేసిస్తారంట కదా
కలర్స్ ఇట్లా చేసి మన సైజ్ నే తప్పించ కోలేదు కాని రీల్స్ చూసింతే అదే కావాలనిపించింది.
ఆ
తెప్పించుకోవ నేనే పోతా
ఈ బేగం బజార్ లో, కోటీలో అసలు చాలా మస్తు వ జ్యువెలరీ ఉంటాయి తీసుకొని మంచి
మన్ అవును ఇ పెళ్ళి షాపింగ్ ఇట్లా ఉన్నద అనుకో ఆ అక్కడ ఇస్తే తక్కువకి మంచిగా అయిపోతుది.
హోల్సేల్ కావాలన్నా ఇస్తారు
డబుల్ రేట్ ఉంటది మన దగ్గర ఒకసారి ట్రైన్ ఆర్ కార్ బుక్ చేసుకుని అలా రెం ఏడైనా అన్ని ట్రైన్ బామ్మనా కార్ల లో నైట్ వాడుకోవచ్చు లేకపోతే ఒక వన్ డే టూ డేస్ అన్ని షాపింగ్ చేసేయచ్చు అన్ని అంటే కొంచెం తక్కువలో దొరుకుతాయి.
వన్ డే అంటే ముద్రు
కు అసలు
సరిపోదు జన్ని మనకి లాంగ్ ఉంటది కదా త్రీ త్రీ అవర్స్ పడుతది ఆ అసలు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేవ్ చేస్తారు కానీ కాస్ట్ ఎక్కువ ఒక్కసారి అందరు శారీస్ అయినా ఏమైనా డ్రెస్సెస్ అయినా వెళ్లి కోటిలో అయితే చీప్ దొరుకుతాయింట
అవును ఫుల్
స్టీల్ ఐటమ్స్ కూడాదో ఎక్కడో ఉండే అడ్రస్ అక్కడ కూడా చాలా అంట అవన్నీ చూస్తే
ఇంకా ప్లేట్స్ ఇవన్నీ సెట్స్ సెట్స్ ఉంటాయి అవును అన్ని తక్కువ తక్కువలో వచ్చేస్తాయి షాపింగ్ ఆ ఎప్పుడైం చేసిరా మరి
చేస్తాను ఫ్రెండ్స్ తో వెళ్తాను ఫ్యామిలీతోను వెళ్తా మొన్ననే టూ డ్రెస్సెస్ త్రీ డ్రస్సెస్ తీసుకున్నా
అవునా
ఆ
అక్కడింకా బయట ఇట్లా పెట్టి అమ్ముతా ఉంటారు
ఇక్కడ బయట పెట్టటి అమ్మేటట్టున్నా నేను ఎప్పుడు షాపి ఈ షా హైదరాబాద్ అన్ని బయటనే ఉంటాయి కదా
అదే అంటున్న మరి రోజు
అక్కడ అక్కడ హైదరాబాద్ లో వయలేదు నేను ఇప్పుడు అసలు వెళ్ళలేదు ద దాదాపు ఇక్కడ ఇక్కడ చేసాను కాగాని హైదరాబాద్ అయితే చెయ్యలే
ఆ హైదరాబాద్ లో అడుగుతున్నా అన్ని రోడ్డు మీదనే ఉంటాయి మరి
ఆ ఆ అక్కడికి వెళ్ళినామంటే టే మనకు చాలా అన్ని దొరుకుతాయి
అవును అన్ని ట్రెండీ ట్రెండీ కొత్త మోడల్స్ ఉంటాయి మళ్ళా పైసలు కూడా తక్కువ ఉంటాయి
అవును
పిల్లలకు నీ పతుకపోయినాం అనుకో అది కావాలి ఇది కావాలి ఆ చేస నా నేను బీటెక్ చదివేటప్పుడు అక్కడే కదా పార్టీస్ ఫేర్వెల్ పార్టీ ఫ్రెషస్ ట్రెడిషనల్ డే ఇట్లా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ చ పోయి కొనేదనీ
నాకు హియర్ రంగ్స్ అంటే చాలా ఇష్టం కొనుకోవాలని అనిపిస్తుది ఆ ఫ డ్రైవి ఉంటే చూడు
ఆ ఆ ఆ
మాహీర్ ఇయరింగ్స్ అంటే బాగా ఇష్టం నాకు కొనుక్కోవాలి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇయరింగ్స్ అంటే కలెక్ట్ చేసి కొనుకోవాల బాగా ఇష్టం హెరోలు అయితేనే దొకుతాయి కదా మనీ మళ్ళీ ఇప్పుడు ఎగ్జిబిషన్ న్స్ లో కూడా డిఫెంట్ డిఫెన్
అవును రైట్ రైట్ మన కాడ వస్తున్నాయి పోయినా బెల్ మా అది మా ఊర్లో అంటే మా మంచిరాల డిస్టి్రిక్ లో మొన్న వచ్చింది జల కన్య కూడా వచ్చింది
సరే ఓకే మరి ఉంటాను బాయ్ మరి